బావున్నారా
బావున్నాం మీరు బావున్నారా ఏం లేదండి ఇప్పుడే బయటికి యెళ్ళామని అనుకుంటున్నా బాయ వెళ్దామని అనుకుంటున్నా అట్లా వెదర్ కొంచెం చల్ల చల్లగ ఉందిద ఈరోజు సమ్మర్
వర్షం బడిందా సైడు అవునా మా సైడ్ ఈ రోజు చాలా వాన బడిందండి రాళ్ళ వర్షం బడింది
ఆ అవునా బా అంటే మాకు అన పర్లేదు కాని వెదర్ మాత్రం చల్లగా ఉంది బయట చాలా వరకు
అవును మాకు ఇచ్చే చాలా చాల పడింది ఇ వాటర్ అ రోలుు మొత్తం నో మా పాపం పూము చేసుకొచ్చటప్పుడు ఫుల్ అంటే నండ
ను ఎట్లా అంటే ఫుల్ ఎండ కొట్టింది అసలు చానా చానా కొట్టింది కానీపు కొంచెం చల్ల అయింది అలా బయట కెళ్ళామా అని చెప్పి అనుకుంటున్నం మ్ మీరు
ఈ రోజె నార్మల్లీ మధ్యాహనం బ వేడి వేడిట
మ్ హా ఆన్లైన్ లో ఒక్కొక్కసారి బా వస్తుంది ఒక్కొక్కసారి బా రాదు అంటే ఇక మనం పర్టికులర్గా చెప్పలేము కొన్ని కొన్ని యాప్స్ లల్లొ ఫుడ్ ఐటమ్స్ బాగుంటాయి
అ ఆళ్ళు గుడ్ మార్నింగ్ ఈసారి నుంచి న్ ఒక రెెట్ ను తే ఫ
చాలా వరకు ఆన్లైన్ లో ఫుడ్డు చ అప్ప ఒకలాగ ఒకప్పుడు బాగాొచ్చుది ఇప్పుడు అట్లా వస్తలే ఇ అన్నిీ కమర్షియల్ అయిపోయినాయి
అవును చాలా అయితు
ఏ హొడ్డు చానా మంది బాగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోనికె అలవాటు పడుతున్నారు ఇన్స్టెంట్ మళ్ళీ దానికి తోడు ఈ మధ్య అందరికి గ్యాస్
షార్టేజ్ వస్తుంది ఇగా అవునవును టూ తౌసండ్ ఒక సిలిండర్ గ్యాస్ సిలిండర్
మొత్తం ఆ వారేమో గాని అన్ని గ్రాసరీస్ అవి కూడా చాలా దారుణంగా పెరిగిపోతాయి అంటున్నారు
డాడీ మా డాడీ చెప్తుండు మొత్తం పెట్రోల్ కోసం కుక్కర్ లెస్ వాటర్ అవునంట ఆ అంటే కొంతమంది ఏమో షార్ పెట్రోల్ షార్టజ్ ఉండదంటున్నారు కొంతమంది ఏమో ఉంటదంటున్నారు ఇక తప్పదిగా ఇక కొంతమంది ఎవరో కానీ గ్యాస్ గ్యాస్ కే
అవును మస్తు గోరంగా అంటే గోరంగా పెడు జరిగిపోతాన్నాయి అసలు మా ఇంట్లో
నార్మల్ గా ఉండాలి
ఇగా అన్నిటికీ వాళ్ళు కమర్షియల్ అయిపోయింది కదా అన్నిటి గ్యాస్ చేసుకుంటున్నారు గ్యాస్ ఒకటి ఇండక్షన్ ఇండక్షన్ స్టవ్స్ అయితే మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ పడిపోయింది మేము ఆల్రెడీ అంతకుముందే మేము తీసుకున్నాము ఎందు అంటే ఎప్పటి నుంచో తీసుకోవాల అనుకుంటే అంతకుముందే తీసుకున్నాము లక్కీగా మాకైతే ఇండక్షన్ ఉంది గాని గ్యాస్ అయిపోతేనే ఇక మళ్ళీ ఎంతైనా గ్యాస్ మీద వండినట్టు అనిపియ్యదు కదా ఇయ చిన్న చిన్న అడ్జస్ట్ అయ్యేటి మాత్రం ఇండక్షన్ యూస్ చేసుకోవచ్చు చానా వరకు ప్చ్ అబ్బా ఆ
మీరు మీ ఇంట్లో ఏం చేశారండి మాది ఈరోజు బెండకాయ
ఆహా ఓహ మాది చారు పెట్టాం బెండకాయ
మమ్మీ రోజు బెండకాయ పల్లి వేసి ఫ్రై చేసింది బాగుంది రెసిపీ ఒకసారి కనుక్కొని చేసుకోవాలి
కొంత మందికి అది స్టికి స్టికి ఉంటదిని చెప్పేసి
అది వచ్చేసి చానా వరకు తినరు అది సేమ్ నార్మల్ ఫెసిలిటీస్ ఉంటది ఆ చానా తక్కువ
చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు హలో ఉలగి
ఇపిస్ంద వయిస్
అ
హలో హలో ఆ చెప్పండి వెంకుష్ దా
వి ఇంక కొంచెం వాయిస్ క్లారిటీ లేదు ఆ వినబడుతుంది చెప్పండి
చెప్పల్ మధ్య ఏటన్నాషపింగ్కిగానీ ఏటన్నా రెస్టోారంట్స్ గేటన్ ఎలారా చిన్న అవునా
ఆ కఫే కెఫేలో అంటే ఒక పిజ్జా అట్లా ట్రై చేసాము పర్లేదు బానే ఉంది
చింటారువుంట
అఓ క్యాపి చనా
బాగుకచ్చ అంటే ట్రై చేసా కానీ అసలు కాఫీ తాగితే హెడ్క్ హెడ్కోర తగ్గిపోయింది, కానీ నిద్ర
నేను సెకండ్ టైమ్ ఏమో తాగాను, బాగుంది టేస్ట్ కానీ ఆ హెడ్డే నిద్ర అయితే అసలు పట్టవద్దని వల్ల మీ మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తారా కపుచ్చినా హలో హలో
వినిపిస్తుందా వాయిస్
ఆ వాయిస్ అ వాయిస్ క్లారిటీ లేదు కొంచం, ఆ వినిపిస్తుంది మధ్య మధ్యలో కట్ అవుతుంది అంటే ఏంటి ప్రాబ్లమో తెలీదు మమీ రెల భయిటికి మద్య
అ అర్థం కాలదండి లేదండి వెళ్ళాలి అనుకుం టున్న బయటికి అలా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళానండి ఆ లైక్ డ్యామ్ కెళ్ళాను మా ఫ్రెండ్స్ వాళ్ళతో
ఆ టూర్ జిల్ టూర్ కెళ్లారన్నమాట
ఇగా చిన్న టూర్ అని కాదు ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ హెల్త్ బాలేదు వాళ్ళ డాడీ కి అంటే వెళ్ళి హాస్పిటల్ చూసేసి వచ్చి ఇగా మా ఫ్రెండ్ కూడా మళ్ళి మళ్ళి రా కదా నువ్ అని చెప్పేసి డ్యామ్ కి తీసుకెళ్ళింది అక్కడ వాటర్ లో ఎంజాయ్ చేసుకొని ఫొటోలు దిగి అలానే రెస్టారెంట్ కి వెళ్ళి మండి తినేసి ఇంటికి రిటర్న్ అయిపోయాను.
ఓకే బెటర్ అలాంటి చిన్న చిన్న ట్రిప్స్ చేయాలి
అవును చ అంటే వెదర్ ఆ రోజు మంచి చే కుండా నార్మల్ గా వానబడుతుండే
ఉ బాగుంటాయిడి అట్లా
అట్లా అలా ఏళ్ళి కొన్ని ఫోటోస్ దిగి వాటర్ వేవ్స్ డ్యామ్ ఏ కానీ నార్మల్ గా వేవ్స్ మంచిగా వస్తు చండే బీచ్ లాగా అట్లాంటి ప్లేస్లలో అంటే సమ్మర్ కదా ఇప్పుడు బీచ్మ్ అట్లాంటి ప్లేస్ పోతే బాగా అనిపిస్తది అవును చాలా మంచిగా అనిపించింది వెదర్ గానీ అక్కడ అంతా క్లైమేట్ గ్రీనరి ఆ ఫిషస్ ఆ వాన పడుతుంది డ్యామ్ లో డ్యామ్ పక్కకి అడా కింద కూర్చొని స్వీట్ వేడి వేడి స్వీట్ కార్న్ అమ్ముతుంటే పక్కన కోనుక్కోని తింటుంటే చాలా మంచిగా అనిపించింది.
ఆ బాగుంటుంది ఇది సమ్మర్ కదా ఆ సమ్మర్ ల చాలా వరకు అట్లాంటి కూల్ ప్లేసెస్ వెళ్తా అంటే మనకు కూడా ప్లేస్ చేంజ్ అయినట్టు ఒక దగ్గరనే ఉండకుండా బాగుంటది అన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు బాగుంటుంది మేం గూడా ప్లాన్ చేస్తున్నాం ట్రై ఎల్లాలి చిన్న చిన్న ట్రయిల్ అంటే ప్లేసెస్ ఉన్నాయి కొన్ని వెళ్ళేటి వెళ్ళి చూసి రావాలి చాలా వరకు మేము కూడా ట్రై చేస్తాం
కాదు అంటలే ఓకే అండి